హలో హలో
లో
హలో
హలో
హలో హలో ఆ వినిపిస్తుందా
హలో వినిపిస్
ఆ వినిపిస్తుందా అంట ఆ వినిపిస్తుంది ఒక్క నిమిషం
ఓకే ఓకే ఏం చెత్తన్నావ్ మ్మ్ హలో హలో హలో
హలో
ఆ వినిపిస్తుందరా
ఆ ఈ కాల్
ఆ
నెట్టు కావాలా
హ్మ్ నెట్టు ఆన్ చేసుకో
నెట్ అయిపోయింది నా దాంట్లో వేరే ఫోన్ లో వై ఫై ఆన్ చేసాన్ లే
ఆ హాట్స్పాట్ నెట్ట కాల్ పెట్ ఎనిమల్ పాల్ చేసా
పాలకర పప్పు నేను గుత్తంకాయ కూర చేసాను గుత్తంకాయ
హ్మ్ హు ఇగ అదొక్కటేనా
అదొకటే గుత్తోంకాయ కూర ఒకటే చేశాను రేపు చెయ్యాలి రేపు ఏం చే య్యాలో అర్థం కావట్లే
ఏం కూరగాయలు లేవా ఇంటి ఇంట్లో
కూరగాయలు ఉన్నాయి గాని రేపు మా స్కూల్లో కమ్యూనిటీ ఈటింగ్ అనమాట అంటే అందరుూ క్యారీలు తెచ్చుకొని పిల్లలతో పాటు టీచర్లు కూడా తినాలి అక్కడ అందరు తెచ్చుకుంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తెచ్చుకుంటారు అదొక ప్రాసెస్ అంతే స్కూల్లో ఇంకా మండే నుంచి హాఫ్ డే సెషన్స్ కదా అందుకని కమ్యూనిటీ ఈటింగ్ అనమాట
హ్మ్ హు మ్మ్ హు బా చొ అంతే పెడతారు
ప్రతి సంవత్సరం పెడతారంట ఆళ్ళు తెచ్చుకుంటారు కదా బాక్సులు పిల్లల్ని ఎవరి క్లాస్ లో వాళ్ళని గ్రూపులు గ్రూపులు కూర్చోబెట్టి పొటోలు తీసి
మ్మ్
మలా ఇవడ విడియో చెయ్యాలి సరే నేను ఇంకా పద వెజిటబుల్ రైస్ చేద్దామా బహార్ చేద్దామా అని ఆలోచిస్తన్నా
అ అల్లంపేస్ ంటే వెజిటబుల్ రైస్ చేసుకో నిమ్మకాయలుంటే కూలిహర చేసుకో అ
నుమ్మకాయ లేవు అల్లం పెస్ట్ లేదు
మరి అయితే తాలిం పన్నం వేసుకో
ఆ నాక ఒకదానికి కాదుగా అందరికిీ పెట్టాలి అక్కడ కొంచెం కొంచెం కొంచెం అంటే పిల్లలకి గదిలే టీచర్లు కాళకి అల్లంపిస్టు కొంచెం ఉన్నట్టుంది సరిపోద్దులుద చూసి పల్లారు పసిట్ కొంచం ఉంది మొన్న చేసాను చింతపొం పులిహర పేస్ట్ నూనెలో వయించి పెట్టినంది కొంచెం
ఆ
అది కొంచెం ఉంది అల్లం పెస్ట్ కొంచెం ఉంది చూస్త
ఒక హాఫ్ కేజి రైస్కి సరిపోదా పులిహార్ పేస్ట్
ఏమో చూడాలి ఫ్రిడ్జ్ లో ఎంత ఉందో గుర్తులేదు
తొకాల పేసి నమ కయల్ తెప్పించుకుందే
అంతే
సం
ఏ పాలప పప్ప కట్టనా చేసి హలో పాలకొరపు పొట నజేసింది అంట పాలకూర పప్పు ఒకటేనా చేసింది
అకు బంగాళ నుం బ ఫరే పోవు
ఫ్రై కూడా చేశారా
ఆ
బంగాళ దుంప ఫ్రై ఎట్లా చేసావా ఉడకబెట్టి చేసావా
పచ్చయే ఆయిల్డి పతివే పచ్చివే సన్న మొక్కలు వసేసి ఉ చిన్నల ప కారం చల్లేస్తా
డీప్ ఫ్రైయా లేకపోతే కొంచెం ఆయిల్ వేసి
ఆ కొంచెం ఆయిలేస్ సి స్టవ్ సిమ్ లో పెట్టి ఏం చేస్తా
ఆ
బాగ వస్తస్తాయి క్రిస్పిగా మ దోస
పద్ద
ఈ ఫట ఈ ఫట కూడాడయే ఇం గో మా చుట్టలాడది పలిచిందిగా ఇక రేప్ ఎంగేజ్మెంట్ అమాట చరలు ఏమి ఉన్నాయా అని తీసాను ఎల్లుండా ఎంగేజ్మెంట్ ఏం కట్టుకుందామని పింక్ కలర్ చీర ఏమో మా అమ్మాయి వద్దంది
ఆ
ఎలిసిపోయింది అది పీసులు పీసులుగా వచ్చేసింది బాగోదు అం చెప్పటి ఇంక ఎద్దరుకో పోవాలా పిల్లలు అందుకని ఇక తీసా పట్ పక్చర్లు అన్ని తీసి జాకెట్లు ఇవన్నీ సెట్ చేద్దాంలే
పాత పట్టుచర్లనే తీసావా
ఆ అప్పుడు క్రాప్ ప్రవేశం అప్పుడు ఒకటి మామ్మళ్ళది ఆ మళ్ళీ మా చుట్టాల అబ్బాయిది వెళ్ళప్పుడు పదిహేనేళ్ళ క్రితం పట్టు చీరలే ఆ జాకిట్ ట్లు ఇపుడు పట్టవుగా తెచ్చుకుందామని బజార్కి వెళ్ళా ఆ ఇంక అయన్నీ వద్దులే ఆ అని ఇంగ మొన్న మాల్ అయ్యన్నీ ఇవ్వళా మొన్నొకటి ఇక్కడ కేరళ బాగా చీరలు అమ్మిద్ది
ఆ
ఆమె దగ్గర మంగళగిరి పట్టు చీర ఒకటి ఇచ్చా గ్రీన్ కలరు సిల్వర్ బాడరు నాచు గ్రీన్ ది
ఆ నాచు గ్రీన్ సిల్వర్ బార్డరా
ఆ అలాంటిదే ఇంకో కలర్ తెచ్చిందంట ఆ నెమలి పెన్ నెమలి పించం కలరు
అది కూడా ఇంచు మించు ఆ గ్రీన్ లానే ఉంటదికా
ఆహా ఇదెలా ఉంటదంటే అంటే
ఆ
అది నాచు గ్రీన్
ఆహాహా బార్డర్ ఏం ఇచ్చాడు
సిల్వర్ బార్డర్ ఇచ్చాడు కొంచం బ్రైట్
దీనికి కూడా సిల్వర్ బార్డరేనా గాజు బ్లూ అంటే బానే ఉంటదిలే
ఆ అదే కాటన్ చీరలు ఉన్నయి రమ్మంటే ఆ
ఆ ఆ చెప్పు చెప్పు వింటన్నా
ఆ కాటన్ చీరలు ఉన్నాయి రా తీసుకుందువు అంటే వెళ్ళాను వెళ్తే ఇగ నాకు కాటన్ చీరలు ఏం నచ్చలేదు చీర తీసుకొని వచ్చేసా ఆ మంగళగిరి పట్టు ఇప్పుడు ఎందుకు లే అంత రేటు పెట్టి అని అని ఇగ ఆ చీర కొనలా మీటింగ్ జరిగిందిగా మా పిల్లలకి నాకు ఏం చీర కట్టుకోవాలని
ఆహా
ఇక వెళ్ళి ఫోన్ చేసి ఆంటీ ఆ చీర ర నేనే తీసుకుంటాను ఎవరికి ఇయ్యబాకండి అని చెప్పి
దానికి మ్యాచ్ అయ్యే వర్క్ బ్లౌజులు ఏం లెవ్వా నీ దగ్గర
టికీ రెడీ అయ్యి వెళ్ళి ఆ చీర తీసుకొని బ్లౌజ్ తెచ్చుకొని
ఆ మ్యాచ్ అయ్యే బ్లౌజ్లేం లెవ్వా నీ ద గ్గర
అలా అనిపించట్లేగా
సిల్వర్ బ్లౌస్లా
సిల్వర్
అదికాదులే సిల్వర్ కలర్ బ్లౌజ్ వచ్చింది పికాక్కి
బ్లౌజు రన్నింగే ఇచ్చాడు శారీ కలరే
రన్నింగ్ ఓకే ఓకే ఇంక మనం విడిగా తీసుకోవాలి బార్డర్వి
ఆ ఇంకా అందుకని బార్డర్ తీసుకోకుండా మెరునూను బ్లూ పింక్ అలా కలిసాడు మిక్స్డ్ కలర్ లో ఒక ఫ్యాన్సీ బ్లౌజ్ తీసుకొచ్చా
ఆ
తీసికోచ్ మిషన్ దగ్గరిచ్చేసి ఆ
నా
దాన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిది
అదే రెడిీమేడ్ వర్కు స్టిచ్చింగ్
మ్ బ్లౌజ్ పీసు
బ్లౌజ్ పీస ఎంత
అహ అదిొచ్చేసి మీటరు ఎనిమిది వందలు
ఓయ్ అమ్మా ఎందుక్ ఎనిమిది వందలా బ్లౌజ్ పీసు
ఉమ్
ఎందుకు కొన్ని కొన్ని పెద్ద పెద్ద మాల్స్ లో తక్కువే ఉన్నాయి కదా
అమ్మో పోయిన్ సార్ తీసుకున్నదే పదిహేను వందలు
ఆ
పదిహేను వందల అహ పన్నెండు వందలు జార్జెట్
ఇప్పుడు దాన్ని ఎంగేజ్మెంట్ కట్కెళ్తావా
ఆ కట్టుకెళ్దామని కుట్టిస్తున్నా అదేగ ఆలోచితున్నా ముందు జాకెట్
ఎంగేజ్మెంట్ కేదో ఒకటి కట్టేసుకొని దాన్ని పెళ్లికో వ్రతానికి కుట్టుకో కట్టుకో
ఆ అదే అనుకుంటున్నా ఇచ్చేసి నాతో
ఆ
నా దేనుకుంటున్నా ఇచ్చాను గాని ఇచ్చిిన్కాడ నుంచి ఇంక అదే అనుకుంటున్నా అది ఎంగేజ్మెంట్
ఆ ఎంగేజ్మెంట్ కేందుకు అంత మంచి చీరా
హు అది అమ్మో జాకిట్ పీస్లు చాల రేట్లున్నాయరా బాబోయ్
మ్
హయ్ కద్లిస్తే అంతా డబ్బుల్తోనే పని
ఇప్పుడు దాన్ని కుట్టినందుకు మళ్ళ ఎంత వర్క్ గ్లౌజ్జ ఇంకా రేట్ ఎక్కువ కదా
అహా ఇవి మూడొందలే తీస్
ఎంత ఎంత చూపు
ఆ మామూల్
మూడొందలు తీసుకుంటారా
ఆ మామూల్గానే కుట్టిస్తాగ ఇంకా లైనింగ్ చేస్త కుట్టటమేగ
అదేలేే
కుట్టిద్దిలే
కురటమే కానీ వర్క్ దంటే చెక్కువ తీసుకుంటారుగా సూదులు పోతాయి అయిపోతాయని
మ్ ఏం మరి చెత ఏ
కుంటార
అంటే పోయినసారి కట్వర్క్ అది చేపిచ్చాగ పోయిన్ సారి గూడ ఇలాగే తీసి కోనీ చేపిచ్చాను మూడు వందలే తీసుకుంది మరి దాన్కి చెంకీలు ఆ సరే సరే బై్ బయ్